అండి
నమస్కారం వినపడ్తుందా
వినబడుతుందండి మీకు వినబడుతుండా
హ్మ్ వినబడుతుంది
ఏం చేస్తున్నారండి తిన్నారా
ఇంగో తింటున్నమన్
అవునా ఏం వంట చేసారండి
నేనేం వంట చెయలే
అంటే మీరు ఉన్న దగ్గర ఏం వంట చేసారు అండి మీరు చెయ్యరు కానీ
నేను చెయ్యలేదు కాకపోతే ఈరోజు పప్పు సాంబా
అవునా బాగుంటుందండి హాస్టలో ఆహారం భోజనం
అలవాటు చేసుకుంటున్నా
ఉదయం టిఫిన్ బాగుందా అండి
ఊ
ఉదయం టిఫిను బాగుందా అంటున్నాను
ఉదయం ఏమైందంటే నాకేసిన కారి అంటే నాకు పెట్టిన కరి నేను మధ్యాహ్నమే వచ్చేసా అయితే ఒక ఆంటీ అడిగితే ఇచ్చేసా ఆ కారి ఇక్కడుంటది కదా అని
ఆ
ఇంకా పెట్టనంటాలు ఇళ్ళు
ఎందుకు మీకు ఆల్రెడి పెట్టినా
ఒక్కసారే పెట్టాలంట కర్రీ
అవున ఎవరికి ఇచ్చినవు అంటే మీ నువ్వు పని చేసే దగ్గర ఆమెకి చ్చ ఉహు
అలాంటి రెస్ట్రిక్షన్స్ ఎక్కడా చూడలేదు నేను కర్రీ ఒక్కసారే తినాలి
వాళ్ళకి లేదటుంది కర్రీ ఉంటే ఎందుకు పెట్టరు పడేస్తారు కదా ఎక్కువ అయితే
ఆహా వార్డెన్ అన్నది కర్రీ ఒక్కసారే కామ పెట్టేది ఊకే పేటర్ కదా అ అయితే నేను పెరుగు తినట్లేదు రోజు పెరుగు పెట్టండి అని నేను
అంటే ఏమన్న
కిందికి రా అమ్మ వేస్తా అన్నది కాని నేను పోలేయిగా నేవోయి మళ్ళ పైకి రావాలే
లిఫ్ట్ ఉన్నట్టుంది కదాండి ఎళ్ళి తిని రావచ్చు కదా ఎళ్ళి ఏమయితుంది
బానే ఉన్నాయండి వీళ్లు ఊకె ఎళ్ళి ఉల్లిపాయలు వేస్తున్నాండి నాకు అలా ఏస్తే అసలు నచ్చదు
వెళ్లిపాయలు నచ్చవ లేకుంటే కూర నచ్చద అలా ఏసింది
ఏల్లిపాయలు నచ్చవ్ కురా నచ్చుతాంది కానీ అవి ఉంటే తినబుద్ధి కాట్లే
ఉల్లిపాయలు ఉంటె తినబుద్ధి అయితలేదా
అది ఒకటే అలవాటుచేసుకున్న
ఉహు
మధ్యాహ్నం కూడా సరిగ్గా తిన్లేదని తింటాన మళ్ళీ నైట్ ఏ టైం వరకు పడుకున్నానండి చదువుదామనుకొని పడుకున్నా
అవునండి అలసిపోతే అలానే ని నిద్ర వస్తది నేను చెప్పాను కదా శరీరం అనేది అలిసిపోయిందనుకో అలస గనిపిచ్చి నిద్ర బాగ ఒస్తది మైండ్ అనేది అల్సిపోయింది అనుకో నిద్ర రాదు అనీ మైండ్ మీద చె బాగా ఒత్తిడి పడీ ఎక్కువ ఆలోచనలు ఒస్తవ్ తలకాయ నొస్తది ఇలా బా శరీరామ్ మీద గుడా పని అనేది బడింద అనుకో మనకు పని ఇంకా అంటే చేసిన పనికి ఫలితం అం ఉంటది రెండుటి మీద సమానంగా బడాలే ఎప్పుడైనా గూడా బరువనేేది మళ్ళి మీరు లేటుగ బడుకో కోండి ఇవాళ వడుకున్న టైంకే వడుకోండి నైట్ పదకొండింటికి అట్లా వడుకోండి ఎందుకంటే మళ్ళీ రేపు ఉదియాన్నే రోజు లేసే టైంకి సమయానికి లేవండి లేచి చదువుకోండి అలానే అలవాటు అయ్తది మీకు శరీరం అనేది మైండ్ అనేది మళ్ళీ ఒక రోజు ముందు ఒక రోజు ఎనుక అట్ల జేయకన్ నిదుర రా కెనా కళ్ళు మూసుకొని బడుకోన్ అర్థమైంది
ఇప్పుడు ఈ మంథ్ ఒక్క ఈ ఒక్క నెల చేసి ఇటు అటు స్ట్రెస్ బెట్టుకోవడం ఎందుకు ఒక్క దగ్గర ఉంటే అయిపోతద్ చదువుకున్ టు అన్పిస్తుంది
అలానే ఉండండి ఈ ఒక్క నెల జీతం బడగానే ఇంకో నెల హాస్టల్ కి ఇచ్చేసి ఆ ఇంకో నెల చదుకోండి
అయితే ల్యాప్టాప్ కావాలండి నాకు ల్యాప్టాప్ లేను మా అత్తమ్మ వాళ్ ఇంటికాడ ల్యాప్టాప్ పు నేను అక్కడే ఉండి చదువుకుందాం అనుకుంటున్నా ఇయ
మరి ఆల్లనే జదువుకోండి ఇంక గొడవలోనా ఏమున్నర్ మీ అత్తమ్మ రమ్మని అంటున్నా మరా ఏమంటున్నారు మరి
ఇక్కడ ఉందాం అనుకున్న గానీ అక్కడ ఇక్కడ సేమ్ లానే ఉంది నాకు అక్కడ ఎలా జరానే కొ కూడ అలానే చవుతున్న
అక్కడ ఏమన్న పనుల్ జేయాల్సొస్తది గదా ఇక్కడయితే ఏం పనులు ఉండవ్
ఆమ్ ఇప్పుడు పది గంటలు ఇక్కడా ఇప్పుడు లేవ్ అనుకుంటున్నా కాపోతే రోజు చేస్తున్న గదా అయ్ ఇక్కడ పది గంటలు అయిపోతుంది ఊ
ఒక రెండు గంటలు కష్టవడితే మిగిలిన గంటలు జదువుకోవచ్చు గదా
ఉ అదే అనుకున్న అక్కరే ఒక రెండు గంటలు జేసాను అనుకో మీట్ల గాన్ట సదుకోచ్చు గదా
ఓ ఎవరి సొంతిల్లైనా ఎవరి పక్కింట్లోనైనా ఎక్కడైనా పన చేస్తేనే విలువిస్తరు అదేదో ఇక్కడ పది గంటలు చేసే బదులు అక్కడ ఒక రెండు మూడు గంటలు పనిచేసంది మిలి సమయంలో కాన్ వాళ్ళ ఇంటికి ఎవరో ఒకరు ఒస్ తనే ఉంటరు అంటరు గదా వాళ్ళు ఇంటికి ఒచ్చినప్ ఇప్పుడు మర్యాదలు జెయ్యాలె మళ్ళీ వాళ్ళు బాధపడతరు వాళ్ళు అసలు మాట్లాడలే కూర్చోవాలి చాయ్ లు పెట్టియాలి మంచినీళ్ళు ఇవ్వాలి ఏదనా ఒకటి చేస్తూనే ఉండాలి అమ్ముకోరా వచ్చినా అది నిజమేనండి కాక ఉంటే వచ్చిన వాళ్ళు అనుకోరా కనీసం మా తోటి కొదిసేపు కూడా మాట్లాడకుండా లోపలి
అత్తమ్మ ఎవరైనా వస్తే తలపేసేస్తుందిగ నా డోర్ పెట్ తెస్తుంది
అవును సూసినా కూడా నువ్వు మాట్లాడతలేదని అనుకు రాణీ షేక్ పిలుస్తున్నాడు
డోర్ పెట్టేసి నువ్వు చదువుకో బయటికి రాకు అంటుంది
ఇచ్చేదేగద మీకు ఏదైనా కూడా ఇంకో కొందరు కొందరు ఏమంటరు ఈమె కనక చదువుతుంది ఈమె ఉండేది బు ఇగ వేరే వాళ్ళు ఎవర్లేరు ఈ మ ఇంకే పెద్ద చదువుకోంటుంది మీ పెద్ద అది అని అంటంది హ్మ్ అలాగూడ ఉండొచ్చు గదా అ ఇంకా ఏం వంట ఏమి కర్రి ఉంది మరి ఇప్పుడు ఏమి కూర ఉంది
నేను ఇంక ఎన్ని మంత్స్ ఉండాలా అని ఆలోచిస్ తున్నా ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉందండి
అమ్మో చాలా నెలలే ఉంది కదండి
హ సెల్ఫీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఏ తక్కువ ప పని దొరికిందనుకోండి ఆ పని చేసుకుంటా ఒక ఈ ఎయిట్ అవర్స్ది నైన్ అవర్స్ అంటే చచ్చిపోతున్నా టెన్ అవర్స్ ఇంకా
టలండి ఇప్పుడు మీరు చేసేది మధ్యాహ్నం పన్నెండింటికి పోయి నైట్ పన్నెండింటికి పదింటికి వస్తున్నారంటే ఇంకో రెండు గంటలు అయితే పన్నెండు గంటలు
హ్మ్
హ్మ్ ఇంతకన్నా చేయడం కూడా కష్టమే కాకుంటే రూడ చూడాలి ఎవరనా తెలిసినా వాళ్ళని అడిగి చెప్పాలి కనుక్కుంటారులేండి కనుక్కోమంటే ఎవరైనా
అయితే పది గంటలది పది ఎనిమిది గంటలు ది ఉం ఉన్నాదన్నారు రిలయన్స్ లో అది నాకు తొమ్మిది గంటలనే అనిపిస్తుందండి పన్నెండు నుంచి ఏడింటి వరకు అని అన్నారు ఏడు గంటలు పది నుంచి పన్నెండు వరకు రెండు మొత్తం తొమ్మిది గంటలు గదా
హ్మ్ అవును తొమ్మిది గంటలు
హ్మ్
తొమ్మిది గంటలే అండి
హ్మ్
ఇవాళ మా పెద్ద చెల్లి వచ్చిందండి మా దగ్గరికి వాళ్ళపాపను తీసుకోని వాళ్ళ అత్తమ్మని తీసుకొని వచ్చింది అంగన్వాడీలో పోయి కోడిగుడ్లు తీసుకుంటానికట ఆమె బస్సులు ఎక్కి రెండు బస్సులు ఎక్కి దిగి పొయ్యి ఆ పదారు గుడ్లు తీసుకుంటానికి అంత రాద్ధాంతం మా పాపనేసుకొని అటుబోవుడు ఇటొచ్చుడు అటు దుడుగుడు ఇటు దుడుగుడు
ఎక్కడండి
నా దగ్గరకొచ్చింది నేను పని చేేసే దగ్గరికి మధ్యానం ఇంక మా చిన్ చిన్నప్పుడు ఇంక పోలే గాని డ్యూటీకి పొయ్యి ఒకసారి కలిసి రాపో అంటే నేను అటు వెళ్లి స్థానన్నది అటెల్లొచ్చేసరికే రొండైంది ఇగ మళ్ళీ ఈ సమయం లో ఉండదులే ఈ పిల్లా అంటే ఇగైపొయింది ఆ తెలుస్ అంటే తె రోజు తెలువదు నేనే చెప్పాను ఇక్కడ దువ్వు తలకాయ్ బొమ్మ ఉంటదండి అక్కడ దిగా అక్కడ దిగితే బస్సు ఎదురుంగానే ఉంటా నేనని చెప్తే సరే అని దిగింది అవుమప్ ఈ పాపైతే మస్తు ఘోరంగా బక్కగా అయిందండి మస్త్ అంటే మస్తు ఘోరం ఇంగా బక్కగైంది
ఉమ్
మ్మ్ మస్ బక్కగైంది ఏం తింటాందో ఏం చేస్తుం అందరి పిల్లలంతే అండి మా బాబు గుడా ఇవాళ వీడియో కాల్ జేషి మాట్లాడితే బాగ బక్కగైండు అని నేను ఒక వంద రూపాలు మా చిల్ల దగ్గర అడిగి ఒక కిలో ఆ మామిడి పండ్లు ఒక డబల్ రొట్టే జ్యూస్ కొనిచ్చి మాడబిడ్డ బొయింది కొనీమని ఫోన్ పే కొట్టిన నేను లైన్లోనే ఉన్నా తీసుకున్నడ తీసుకోరాని కొన్నిచ్చింది నా కడు వీడియో కాల్ మాట్లాడ అంటే మాట్లాడత లేడు నే మాట్లాడ్ను నేన్ మాట్లాడనని తలకాయ్ ఉప్తా ఉన్నాడు అసలు మాట్లాడ్నట లేదండి ఈ ఆదివారము పొయి తీసుకోనొస్తా మళ్ళా మా బాబును మా బాబు లేకు కుంటే నాకు గాడొస్తలేదు అయినా ఇంగొక రొండు రోలు నేనే కావాలని ఉంచొచ్చానండి ఏ మా నా దగ్గర నాకు పని బౌచున్నది దాని వల్ల ఇగ చూసుకోలేకపోతున్నా బాబును ఆయనకు యాసిడ్ బడింది అ నొప్పి తక్కువ గావాలని పెట్టేసొచ్చాను అది తక్కువ అయితే మళ్ళీ తీసుకొని వస్తాను నా దగ్గర ఉంచుకుంటాను మా బాబును ఆయనకు రోజు ప్యాంపర్లకి రోజుకు ముప్పై రుపాలు ఆయన బైట తిన్నే తిండికి రోజు యావై రుపాలు మొత్తం రోజుకి డెబ్బై ఎనభై రుపాలు ఆయన ఖర్చులే అయిపోతయి
అ
హ్మ్ అలా ఇగ ఆయన ఆయనకు చూసుకోవడానికి ఆయనకి పెట్టనీకే జరుపోతుందని ఆలోచిస్తూ ఉన్నాయి సరే అండి మరి ఉంటున్నాను మరి